ఆ
చేసుకుంటే అయిపోవ్
ఏం కురక్క మరి
కూరనా శమగడ్డాండినా గనీ ఇగ చపాతీలకు సెట్ కాదు కాని ఇగ సెట్టు కాకున్నా తినాలే
చామగడ్డ పులుసా
ఇం ఇప్పుడెం వండే పరిసీత్ లేదు
అవునా
చేసుడే ఎక్కువ ఏం చెత్తర్ తిన్నార
తిన్లేద్ అక్క ఇంకా
ఉమ్ ఎం కూర
బెండకాయ
నీకు వంటల్ చేయడం వచ్చా మంచిగా
అట్లట్ల చేత్త
ఆ
అంటే మంచిగా అంత పర్ఫెక్ట్ ఏం రాదు కాని ఇగ అట్లట్ల చేేత్త
బిర్యాని
నో ఆమ్మో బిర్యానీన్ మేమల్ల రాదక్క
మొన్న చేసిన నిన్ ఫస్ట్ టైమ్
లేశినవ
ఆ అంత ముందు ఒకసారి చేసినా ఫోన్ లో తీసుకుంటనే ఇప్పుడు ఫోన్ లో తీూసుకోకుండా చేసినా కని అంత ముందు శిన సేట్ కాలే ఇప్పుడు సెట్ అయింది మంచిగ
అంతేనా ఏ చేత్తె ఫోన్ ల చూసే ట్రై చేయాలిగా
ఓ ఫోన్ల చూసే ఎవరిని అడుగుతావ్
గంతే ఇంకెవరికోచ్చు ఎవరికి రాదు
వచ్చినా గానీ చెప్తే గుర్తుండదు ఫోన్ లో అయితే ఆటోమేటిక్ గా
మనం చూసుకుంటా కొంత చెప్తారుగ అన్ని చెప్తారుగ వాళ్ ళ్ళు చేయోచ్చు
మ్ మొన్న చేసినా మంచిగా ఉన్నది మంచిగా కుదిరింది కదా నెక్స్ స్ట్ ఒకసారి మంచిగా చేసుకోవచ్చు అనుకున్నా ఇగ
నెక్స్ట్ సారి కూడా అట్లనే ట్రై చెయ్ రెండు వారాలకు ఒకసారో ఏట్లో అట్లా
ఈగ రెండు వారలకు ఒక సరి చేత్తనా ఈగ
ఇగ అంటే పిల్లల దగ్గరకి గిట్లా పోయినప్పుడో అప్పుడు ఇప్పుడు చే
ఆ పిల్లల దగ్గరికి పోయినప్పుడే కుదురుతది
ఆ అప్పుడు చేత్తే సెట్ అయితది
పిల్లల దగ్గరికి పోయినప్పుడే చేయడానికి ఇంగ నేర్చుకుందమని మీ అన్నయ్య వద్దంటడు బిర్యాని ఎందుకు బగర రైస్ చెయ్
రైస్ కర్రీ అని అంటే కొంచెం మంచిదే లే బిర్యానీ కంటే బిర్యానీ అన్న
అట్నే చేయమంటాడు
మ్
అవి ఉంటాయి కదా బాస్మతి రైస్ వాటితోని బగరేస్ శి చికేనోండుత
మ్
అఓ
ఎం చేసినవ్ మరి డే అంత
డే అంతనా ఇగ నాడే గురించి అడుగుతవ
అడుగోదంటావా బిజి బిజి అంటావా
బిజి ఏమో గని కొసేపైతే పండుకున్నా
కొసేపు పండుకున్నవా వర్షం పడ్డద అక్క అటు
అటు పడ్డదా
ఓ చిన్నగా పడ్డది పోయింది
సాల్ పళ్ళే ఇటు
నిన్న పడ్డది మీకు మంచిగానే గానీ ఏటైతే గింత కూడా పడతలేదు
అహ పురుషు ఆ కూరద్ది చిన్ను ఆకు చప్పతే ఏమన్నాడు తి వద్దంటాడు అమ్మమ్మ ఇంటికి నువయతా న కురద్దు చామగడ్డద్దు అంటండు ఇంగేమ్ వండను ఇప్పుడుగే మళ్ళా మ్ బాలేదు
హ్హ్హ్ చామగడ్డ కూర అని అంటే కొం చెం ఆలోచించాలి తింటారు అక్క మంచిగా ఇష్టంగా
హ ఒక ఇద్దరుతిం టారు ఇగ నేను ఏదిన్నా తింటా
నువ్నా ఇ తిన అలేప్
ఇగ తప్పవు వండేది నీను అద అయ్యో వండుకున్నారు కదా
కున్నార
అ పండుకున్నారు ఏదాంటనా తినాలి నేను ఇకో ఇద్దరు తింటలేరు. ఒక పెద్ద అజస్ చేసుకుంటది ఏద కూడా ఇంట అగిపోతుడి చిన్నదేమొ టమట తింటది.
తింటదా?
అన్నయ్య కూడా తింటాడు. ఏ నా కొడుకు తోటే ఉన్నది ఇప్పుడు
నేనుద పచ్చడి అంటం గదా
పచ్చడి కూడా లేదు
అయిపోయిందా అయ్యో
ఏన్నిలప్పుడు అటు ఇటు తిరుగుతాను
అహ్హ్ అయిపోనియ కె పనులన్నీ పనులన్ నైపో
పనులిగ అయిపోయినట్టే
అయితేనంటనా
అంతే బజారు వేను నేను కూడా ఆ
బజార్ పోయని తీసుకొచ్చిన
మేమమ్మ వాళ్ళు పండుకున్నారు లేపల్నా ఏవళ జమీన్ స్తలే వాళ్లా ఫ్రైడ్ వెజ ఇచ్చింది క సార్
ఎవరు వడుకున్నారు అక్క
అమ్మ వాళ్ళు
ఆ
వేసుకున్నారు అప్పుడే
ఆహా
కూర ఏమన్న ఉంటే పట్కపో అంటాండు.
ఆహా!
ఏ మీ అన్నయ్య ఆడ ఎదురుగనే ఉన్నడు గీ రాత్రి గటెందుకు పోతానవ్ అన్ తిడతడు మళ్ళ మీ ఆయనతోనో గోస నాకు ఏమో ఇగ ఏం చెప్పుకోని పరిస్థితుల్ ఉంటయి ఆడోళ్ళయి ఎదురుంగనే ఉన్నడు అక్కడ మండలోల్ ఇంటి కాడున్నడు.
ఆహా!
మ్ చెప్పు ఇంక
ఏం తింటాండ్ అయితే అంతేనా అంతేనా ఇగ అంటనా
ఇగ అంతే అన్పిస్తుంది. ఏం చేసే పరిస్థితి లేదు ఇప్పుడాడ పోతే తిట్లే ఉంటయి నాకు ఇప్పుడు ఏం కూర ఏం కూర ఏం కూర మ్ ఈ పెద్దమ్మొల్లది అటు చాపల కూరట.
తింటడైనా
తినడు.
మ్ ఇగ ఇంకేం చేత్తరిగ
అట్ ఇట్ తింటాండు అటు ఇటు అదన్న ఇదన్న అద్ ఒడుత్తాంది.
అయ్యో!
ఓ మరేం చేయాలిగ నేను ఇప్పుడ్ హాస్టల్క్ పోతే ఎట్లా తింటడ్రా ఈడ్నే గిన్ని వంకల్ పెడ్తే ఏమో
హాస్టల్ ఓతెనైతే అక్కా మస్త్ బక్కగైతరు.
బక్క అయితరు లడ్డుగున్న అయిన బక్ అయితడు ఎట్లైన
అయి అయితరు ఓ మా పిన్ని వాళ్ళ కొడుకూ ఇగ మన ఇట్లనే చిన్ను లెక్కలనే లడ్డుక్ లడ్డే ఉండేది. చెంపలిట్లా లడ్డుగా ఎ సైకిల్ తొక్కేది రోజు కనీ ఎంత సై కిల్ తొక్కిన గుడా మస్త్ లడ్డుగ మంచిగ ఇంటికా ఉండు మంచిగ ఆ ఉప్మా చేస్కునేది కొంచం వంట చేస్కునేది అయినా ఇగ ఎప్పుడైతే హాస్టల్ పోయిండో బక్కగైపొయిండు మ స్త్ హైట్ అయిండు ఇప్పుడు టూ ఇయర్స్కే
స్వచ్ ఊర
హాస్టల్ పోతే మంచిగనే ఉంటది గని
మళ్ళీ వాళ్ళకీ మంచి ఫుడ్ ఇస్తర్రా అక్కడ స్టేస్ట్ ఉండద్ గని మంచిగుంటది ఫుడ్
టేస్ట్ ఉండదు గాని హెల్దీ ఫుడ్ ఇస్తారు
ఆ హెల్దీ ఫుడ్ ఇస్తారు వాళ్ళలకు దగ్గురాద్ జలుబు రాదు నొప్పుల్ రావ్ మర్ రావో లేకుంటే ఫుడ్ వల్ల రావో తెల్వదు
ఫుడ్డు వల్లనే అక్క ఫుడ్డు ఆ ఫుడ్ మంచిగుంటది హెల్దీ ఫుడ్ ఉంటది గని వీళ్ళక టేస్ట్ ఉండక తినబుద్ది కాక
నీటీ గుంటరు అన్నిీ తెలుస్తాయ్ ఒంటర్ గా బతకడం ఎలా అని తెలుస్తాది ఫస్ట్ ఓ కంతు ఓకంతు పష్ అయితే ఒంటరిగా ఎట్లా బతకాలే తల్లిదండ్రుల అండలేకుండా ఎలా బతకాలనేది తెల్త్తది
ఇగ వాళ్ళకి ఆటోమేటిక్గ్గా ఉండడం అలవాటైపోతద్
ఉన్నారు జనాలని తెల్త్తది లోక జ్ఞానం తెలుస్తది ఫస్ట్ అయితే
ఆ అవును
ఉం ఇప్పుడు ఆడిపిల్లలు మంచిగుండగలుగుతారు
అక్క
ఆడపిల్లలు కూడా ఉండగలుగుతారా ఇప్పుడు మంచిగా ఇప్పుడు వీడు గుడా పోతే ఉండాలే
ఇగ ఉంటడు కన్ఫర్మ్ అయిందక్క మరి సీట్
ఉమ్
సీట్ కన్ఫర్మ్ అయిందా
కన్ఫామ్ కాలేదు గని చేత్తడు ఎట్లనైనా చెత్తడు
చెత్తడా
త్తడ్ మరి చెయకపోతే ఈ ఫీజులు కట్టొచ్చు గాని ఇంటికా ఉంటే చదువుతలేడు మళ్ళీ వేరే ప్రైవేట్ హస్టళ్లేద్దామంటే లక్షలు కావాలి గిప్పుడే లక్షలు పెట్టుకుంటే మళ్ళ ఫ్యూచర్ల పెద్ద చదువులకి ఇంకెన్ని పెట్టుకోవాలని ఆలోచిత్తానా
మరి కాదా ఇప్పటి నుండే అంత అవసరం ఏం లేదులే
కదా టెన్త్ అయిపోయినంక ఇంటర్ నుండి స్టార్ట్ చేసుకోవాలి ఇగ బె
చేసుకోవాలే అప్పడికే ఘోరంగా ఉంటది ఇగ ఇప్పనుండే అనంటే ఇంకెట్లుంటమ్మో ఇంకా గోరం ఉంటది పరిస్థితి
సరే ఉంటన్ రా
సరే అక్క